బ
గుడ్ ఈవెనింగ్ సార్
గుడ్ ఈవెనింగ్ మేడమ్
ఆ సార్ ఇంతకు ముందు ఆ నేను పోలీస్ యాంగంగ్ గురించి ఒక సారితో మాట్లాడినప్పుడు ఆ సార్ ఎస్పి లెవెల్ వరకి చెప్పారు ఇంకా ఆ తర్వాత చెప్తుంటే నాకు కొంచెం అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోయింది చాలా ర్యాంకింగ్స్ ఉన్నాయి అవ అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది సో కొంచెం టైం వేసుకొని మళ్ అ మీకు చేసామని చేసాను ఆ మీరు కూడా కొంచెం ఎక్స్ వట్ కదా అది ఇంట్లో ఆహా కన్ఫ్యూషన్ అనేది క్లియర్ చేస్తారని చెప్పేసి చేసా కొంచెం మీరు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుం ఉంది నాకు
షూర్ షూర్ మేడం చేస్తా సార్ ఎస్పి లెవెల్కి వెళ్ళారా ఎస్పీ
యా యా ఎస్ పి వరకే వచ్చారు ఆయన కూడా చెప్తూ ఉన్నారు బట్ నాకు అప్పటికే ఇంకా అడ్జస్ట్ అయిపోయింది
ఓకే మేడం ఓకే నేను చెప్తాను ఆ ఫస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే మేడం మన యూపిఎస్ రాస్తారు కదా సివీల్ సర్విసెస్
ఆ
వాళ్ళు ఐపిఎస్ అవుతారు కదా
ఓకే
డైరెక్ట్గా వచ్చేసి స్టేట్లో పడతారు
ఓకే ఆ అంటే సెంట్రల్ క్యాడర్ కానీ స్టేట్ లో జ రాస్
అవునవును స్టేట్ లో చేస్తారు మేడం ఏమనా వీళ్ళు ఏస్పి క్యాడర్ అంటారు మేడం ఏస్పి చ అంటే ఆ అవును మేడం ట్రైనింగ్ ట్రైనింగ్ చేస్తుంటారు వీళ్ళు ఎస్పి లెవెల్ లో
ఏఎస్పిి
యా
ఓకే
సూపర్డెట్ ఆఫ్ పోలీస్ అంటారు మేడం ఆ వీళ్ళువన్ ఏ వన్ ఇయర్ టెన్యూర్ తర్వాత ట్రైనింగ్ టెన్టీన్యూర్ అంటారు ఎస్పి
ఆ
వన్ ఇయర్ టెన్యూర్ తర్వాత వీళ్ ట్రైనింగ్ అండరు ఎస్పి ఎస్పి కింద చేస్తారు ట్రైనింగ్
ఓకే అంటే ఐపీఎస్ ట్రైనింగ్ వేరే ఉ ఉంటుంది మళ్ళీ ఎస్పీ కిందకి వచ్చి మళ్ళీ చేస్త
ఆ అవును మ ఫీల్డ్ అది ఫీల్డ్ ఆఫీసర్ అంటారు అంటే మనం గ్రౌండ్ లెవెల్ లో ఫీల్డ్ ఎలా ఉంటదో తెలుసుకోవాలి కదా
ఓకే ఆ
కోఆర్డినేషన్ ఎట్లా చేస్తారంటే సిఏ కింద ఎస్ఐ కింద కూడా వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటది అంటే ఆ నేచర్ తెలియాలి వర్క్ నేచర్ ఎట్లా ఉంటది వాళ్ళది అనేసి
ఓకే ఓకే
ఓ ఏస్పి అంటారు అది ట్రైనింగ్ లెవెల్ అనమాట
ఉహూ
వాళ్ళకి ఆ ట్రైనింగ్ లో వన్ స్టార్ ఇస్తారు
వన్ స్టార్
వన్ స్టార్ ఇస్తారు దాన్ని ఏమంటారుంటే దాని పక్కన ఒక రెడ్ బ్యాజ్ తో రెగ్యులర్ రిక్యూట్ అని ఉంటది ఆర్ ఆర్ అని ఉంటది
ఓకే ఆ స్టార్ ఇచ్చేసి మళ్ళీ ఆర్ఆర్ అనేది ఒక ట్యాగ్ వాళ్ళకి పక్క న దశ దాన్ని గుర్తుపడు తరనమాట వీళ్ళు ట్రైని లో ఉన్నారు అని
ఆ అవును మేడం
ఓకే
వాళ్ళు వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ఫౌండేషన్ కోర్స్ కి మళ్ళీ వెళ్ళిపోవాలి అక్కడ మళ్ళీ లబ వెళ్ళు ఉంటారు కదా హైదరాబాద్ లో ఉంది కదా లాల్ బోర్
తెల్దా వల్లభాయి పటేల్
ఆ సరీ స వల్లబాయ పటేల్ ఆ
య హ
దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్స్ ఫినిష్ చేస్త కొని ఇంకా వాళ్ళ ఒక స్టేట్ లో ఎస్పిగా అలాట్ అవుత తరు
ఓకే అంటే ఫస్ట్ వీళ్ళకి స్టార్ట్ అవడం అనేది ఎస్పిగా దాన్ అంటే ట్రైని కాకుండా ఒక డెసిగ్నేషన్స్ స్టార్ట్ అవ్వడం అంటే ఎస్పి తోనే స్టార్ట్ అవుతుంది
అవును మేడం ఒక డిస్ట్రిక్ట్ ఎస్పి
ఓకే
వాళ్ళ ఎస్పికి ఏముంటదింటే సింబల్ ఒక అశోక్ చక్ర ఉంటది ఇది అక్కడ బ్యాజ్
ఆహా
ఆ అవి ఉంటది అర్థంమవుతుందా
అంటే విత్ లా యన్సె గదా
ల లైన్స్ ఒకటి ఒకటే సింబల్ ఉంటది ఎస్పి ల అది ఎస్పి అనమాట
ఓకే
వీళ్ళు ఎన్ని ఇయర్స్
అంటే వాళ్ళకి స్టార్ కానీస్ పొడ్స్ కానీ ఏం ఉ
ఏ ఉండవ్ ఏ ఏమి ఉండవు ఓన్లీ ఒ ఒక లైన్ సిమ్ ఉంటంది ఫోర్ లైన్స్ టది
సో అది ఉండి వీళ్ళకి ఆ రోప్ ఏముంటుంది సార్
రోప్ బ్లూ ఉంటది మేడం బ్లు రోప్ ఉంటంది బ్లూ రోపు క్యాప్ ఏమో ఐపీఎస్ క్యాప్ ఉంటది ఒకట ఏమో బ్లూ క్యాప్ ఉంటంది ఇంకోట ఏమో వేరే ఒకటి క్యాప్ ఉంటది అది రెస్పెక్ట్ఫుల్ క్యాప్ అది ఒకటి ఉంటంది
ఓకే ఓకే సో నెక్స్ట్ వీళ్ళకి అంటే ఎంత టెన్యూర్ చెయాలి నెక్స్ట్ అంటే వాళ్ళ
ఒక ఫోర్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేయాలి మేడం
ఆ తర్వాత ఏ ర్యాంకింగ్ వస్తుంది వీళ్ళకి
డిసిపి వస్త డిసిపి వస్తది మే డిసిపి డిప్యూటీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అస్తది మేడం
ఓ
ఇది కూడా కొన్ని ఇయర్స్ చేయాలి మేడం టెన్న్యూర్ ఉం
ఆ ఘర్షణ మూవీ లో ఉంటాడు కదా డిసిపి రామ్ చ చంద్ర వెంకటేష్ గారు చేశారు
అవును మేడం అవును ఆ దా మేడం దీనికి కూడా కొన్ని విళ్లు అనేది స్టేట్ లో ఆపరేషన్స్ చూసుకోవాల్సి ఉంటది యాక్చువల్గా వీళ్ళు డీసిపీ అనేది ట్విన్ సిటీస్ కుంటారు
క్విన్ సిటీస్గా
ఆ త్రా యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇప్పుడు హన్మకొండ వరంగల్ ఇంకా ఇంకేముంది
ఆ అన్నపిండ వరంగల్ కాజీపేట కలిపి ట్రై సిటీస్ అంటారు
టాడు
ఓకే
అక్కడ ఎస్పిలు కూడా ఉంటారు ఎస్పి లు డిసిపి కింద ఉంటారు
సేమ్ ఇక్కడ అంటే తెలుగు స్టేట్స్ లో ఉన్నలాగాని నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా ఉంటాయి కదా
సేమ్ అంతే ఇంకా అది ఎక్కడ మా చేంజ్ అవ్వదు ఒక ఫార్మా మ్యాథమెటికల్ ఫార్ములా టైప్ ఇది కూడా ఎక్కడ చేంజ్ అవ్వదు
ఓకే ఓకే సో వీళ్ళకి మనకి అంటే సింబల్ ఏమి ఉంటుంది వాళ్ళకి రూపై ఏమి ఉంటు కుంటంది
వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టార్ యాడ్ అవుతుంది మధ్యలో మేడం
ఓకే లైన్స్ కింద స్టార్ ఆడ్ అవుంది
యా ఇంకొక స్టార్ యాడ్ అవుతది వాళ్ళని డిసి పి అంటాము
ఓకే
ఆ వీళ్ళు టెన్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇ ఇది అయితారు వాళ్ళు కమిషనర్ అయితారు బిసిపి తర్వాత డిప్యూటీ కదా నెస్ట్ వచ్చేసి కమిషన్ మరి కావాలి కదా ఇగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళు ఏమంటారంటే సిటీస్ లో వేస్తారు మేడం వీళ్ళని
ఓకే
సిటీస్ అంటే మన హైదరాబాద్ సిటీ కమిషనర్ అంటారు
అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అనమాట ఇంకా అంటే ఆ ఆ మున్సిపల్ సిటీస్ ఇప్పుడు అనుకోవచ్చు కదా
ఆ అవును మేడం అవును మేడం అనుకోవచ్చు వెళను కొన్ని సిటీస్ లో వీళ్ళని ఎందుకంటే వీళ్ళ ర్యాంక్ ఎక్కువ కదా సో విలనీ తీస్ కి వెళ్ళలి సిటీస్ లో వేసేస్తారు ఒక ఫై్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్ తర్వాత
ఓ ఇ టైం పడుతుందా వీళ్ళకి
డిసిపీకి పడుతుంది మేడం డీసిపీకి ఫైవ్ ఇయర్స్ అనుకోండి మినిమం
ఓకే ఆహా
హ నెక్స్ట్ వచ్చేసి చెప్పాం కదా కమిషనర్ అని కమిషనర్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ పోస్టింగ్ ఉంటది కదా ఐజీ
సో నేను ఒకసారి చెప్తాను ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి ఆ డిసిపియా
ఆ అవును మేడం
డీజీపీ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్
యాస్ ఎస్ ఐ. జి ఐ. జి అయ్యే ముందు ప్పుడు కమిష్నర్ అయిపోయిన తర్వాత ఐ. జీ అయ్యే ముందు. వీల్లేక్కడికి వెళ్ళాలంట్ టే ఒక ఫైవ్ ఇయర్స్ డిప్యుటేషన్ మీద కొన్ని సర్వీసెస్ ఉంటాయి. మ్మ్ చెప్పా ఒక సి. ఎ. పి. ఎఫ్ అనేంటే ఒక ఉంటది మేడం.
ఆ ఓకే విన్నాను సార్
ఆ ఆ సి. ఏ. పి. ఎఫ్ లో వీళ్ళని ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోమంటారు ఇంగా. డైరెక్ట్ ఇంగా సెంట్రల్ నుంచి వస్తది. పి. ఎం ఆఫీస్ నుంచి
ఓకే డెప్యూటేషన్ మీద మాత్రం వెళ్తారు. అలా అలా చేసేస్ మళ్ళీ తర్వాత మళ్లీ బాక్
మళ్ళీ బ్యాక్ టూ స్టేట్ హోం హోమ్ స్టేట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎన్. ఎస్జి లా ఏస్తారా. సి. ఏ. పి. ఎఫ్, సి. ఆర్పి. ఎఫ, సి. ఏ. ఎస్. ఎఫ, ఎన్. ఎస్జి ఆ అమ్మ ఎస్పి. జి రా ఇప్పుడు మన జేడి లక్ష్మి న్నారు ఉన్నారా.
అవును
సారూ సి. బి. ఐ. డైరెక్టర్గా ఏసారు, జాయింట్ డైరెక్టర్గా.
ఓకే ఓకే
స్ట్ వచ్చేసి అప్పుడు దిశ కేసు లో ముగ్గురునేంపారు చూసారా?
అవునవును ఆ
నన్ను తననేం చేశారు. ఇది ఆర్టిస్ట్ సి ఎం. పీ. గా చేసార్ అట్లా
ఆ ఎందుకులా వేస్తారు? అలా!
ఇంకా అది అది రూల్ మేడం. అది ఆ
అంటే ఆ సర్వీస్లోది మార్చ్ చాలియాన్న. లేకపోతే పబ్లిక్ నుండి ఆ
అట్లేం లేదు, అట్లేం లేదు. యాక్చువల్ గా అది చేయాల్సిందే. కంపల్సరీగా స్టేట్స్ కాన్
కానీ అలా మార్చినప్పుడు. పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఏంటి అనన్ అంటే వీళ్ళుది చేశారు. సో రాంగ్ చేస్ తారు. అందుక అని చెప్పేసి వి ళ్ళని మార్చారు అనేటటువంటి. వాదన వింటూ ఉంటాం కదా. మనం
అవును మేడం అవును మనం అనుకుంటాం. గాని అట్ల్ లాగాదు సజ్జనారా అట్లా అట్లా ఏ టే తే గాదు. నెక్స్ట్ వాళ్ళు ఏంటి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అజిత్ దో వాల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన డిప్యుటేషన్ రాలోకి వెళ్ళిపోయారు.
ఓ
రీసెర్చ్ అనలైజింగ్ వింగ్ ఎవరు ఎక్కడ పడతారో తెలియదు ఇప్పుడు తను ఇప్పుడు ఎస్పిజి అన్నారు కదా
ఓకే ఇదంతా కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ అయ్యాక స్టార్ట్ అవుతుంది
అవును మేడం వాళ్ళు ఏం చేస్తారంటే ఐజీ కేడర్ లో వెళ్ళిపోతారు అక్కడికి వాళ్ళని ఇది చేయటానికి ఇన్స్పెక్టర్ జనరల్ మేడం
ఓకే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అడికే ఓకే గాట్ ఇట్ వీళ్ళిద్దరిక కూడా ఆ అంటే ఇప్పుడు
ఇప్పుడు స్పాట్స్ ఇప్పుడు ఐజీకి ఐజీ కమిషనర్ కూడా ఇదే ఉంటది స్ర్ట్స్ ఉంటాయి ఎస్ మేడం టూ స్టార్స్ అని ఒక ఒక స్పాడ్ ఉంటుంది
యాక్చులీ స్వర్డ్ అనేది లాస్ట్ ర్యాంకింగ్ కదా అంటే వాళ్ళ పైన ఈ లయన్స్ సమమి ఉండవు
లైన్స్ ఏమిండవు షార్ట్స్ ఏముంటాయి యాక్చువల్ గా ఇది కమిషనర్ నుంచి స్టార్ట్ అవుతది
ఓకే
సీనియర్ సీనియర్ ఆఫీసర్ కదా కమిషనర్ అంటే చాలా ఇది చూస్తు వచ్చుంటారు కదా
ఓకే ఓకే
వచ్చేసి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఐజీ ఐజీ కడర్ లో వాళ్ళు అక్కడ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ ఉంటది వాళ్ళ ఇచ్చిన సిబిఐ కావచ్చు ఐబి సిబిఐ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు సర్వీస్ ఇస్తారు సెంట్రల్ నుంచి ఒకటి
సార్ ఇప్పుడు మనకి ఫైనల్ ర్యాంకింగ్ వచ్చేసి ఐజిఐనా
ఐజీ కాదు మేము డీజిపీ వస్తారు
డీజిపీ ఎక్కడ వస్తారు మళ్ళీ అంటే వీళ్ళు బ్యాక్ టు ద హోమ్ స్టేట్ అని వచ్చేసిన తర్వాత వాళ్ళీ డీజిపీ అవుతారా
ఇంకొక ర్యాంక్ ఉంటది ఐడజియన్ ఉంటది ఇన్స్పెక్టర్ డై డిజిపీ వెళ్ నెక్స్ట్ ఐజిఎస్ చేసి వస్తారు కదా వీళ్ళని అసిస్టెంట్ అవుతారు వాళ్ళకి అసిస్టెంట్ డీజిపీ ఉంటారు ఏడీజి అంటారు
ఓ
అజ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అంటారు ఏడీజీ అంటారు
ఓకే ఓకే
ఆ ఆ ఏడజీ లో చాలా మంది రిటైర్డ్ అయిపోతారు ఎందుకంటే ఎందుకు ఆ ఏజ్ లో అంటే మనం సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన ఆ ఏజ్ బట్టి ఉంటది మేడం ఇప్పుడు మనం ట్వంటీ త్వో ట్వంటీ తీ ఇయర్స్ కి మనం సివిల్ సర్వీసెస్ కక్ చే ంట మనం డీజిపీ అవ్వచ్చు మనం థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆ లెవెల్ లో క్రాక్ చేస్తే డీజిపీ అవ్వలేము మనం అక్కడతోనే స్టాప్ అయిపోతుంది ఏడీజగా
ఓకే అంటే ఒక ర్యాంకింగ్ కి ఇంత టైమ్ లో అంటే టైమ్ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి చేయలేరునమాట
ఆ క్యాడ్